హలో
ఏం చేూస్తున్నారు మొత్తం ఏదో నాయిస్ వస్తుంది
అవునా
వైర్లు కట్ అయినట్టు
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే తిన్నవా
ఆ తిన్న నువ్ తిన్నావా
తిన్నా ఏమో మొత్తం వైర్లు కుర్ కుర్ కుర్ అన్నట్టు వస్తుందయితే
అవునా నేను హెడ్సెట్ వెట్టుకున్నా.
తీసి మాట్లాడండి. నాయిస్ అస్తుంది.
తీసే అల మరి
తీసేయండి
ఒక్క నిమిషం. హలో
హా
ఇప్పుడు ఓకేనా
ఓకే అండి. తిన్నారా, తిన్నా నేను ఇప్ పుడే
ఏం కర్రి
టమాటా భర్త జేసినం. ఉమ్ మా అక్క చేస్తది చాలా బాగుంటది రెసిపీ.
ఎలా జేస్తరు.
మా అక్క జేస్తది, ఏమో మొత్తం నాయిస్ అత్తుంది, ఏమో బల్లని కొట్టినట్టు.
ఏమో అట్లా ఏం లేదు.
మా ఇంట్లోనే పండుతాయి అన్నమాట టమాటలు.
మీ ఇంట్లనే పండిస్తరా?
అవును అంటే మాకు పెరడుందన్నమాట, మాది పల్లె అండి.
పల్లెటూర మీది?
అవును పల్లటూరు ఇక్ ఇక్కనే పచ్చని పొలాలల్లా, టమాటలు, పచ్చిమిర్చి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇగ కూ కూరగాయలు పండిస్తము, ఇగ టమాటలు ఫ్రెష్ గా కాసినయి అయితే మాక్ క్క టమాట భర్త చేసింది.
అవును అట్ల ఉంటే చాలా బాగుంటది, ఇంట్లోనే పండించినయి తింటే
అవునండి అంటే ఎప్పటిదప్పుడు ఉమ్ తెంపి ఫ్రెష్గా చేస్తాం. అన్నమాట.
అంటే కెమికల్స్ మందులు లేకుండా ఫ్రెష్ ఉంటయి కదా.
అవును అంటే మకూ ఉలుగులు ఉన్నయి ఆవులి పేడనే ఇంక ఎరువుగా యూజ్ చేస్తాం.
మీరు పాల వ్యాపారం కూడా చేస్తరా?
అంటే వ్యాపారం ఏం చేయము, ఇంట్లో మందం ఇంకా చిన్న దూడ ప ది దూడకే వదిలే ఏస్తాము అది కూడా ఇగ బతకాలె కదా అని, కొంచెం పాలు తీసుకొని మాది మేమే
మీ ఇంటి మందం ఐతదా, ఓన్లీ రోజు పాలు ఇగ పాల ప్యాకెట్ కొనరేమో ఇగ, పెరుగు చేస్ స్తరా మరి దాంట్ల నుండి
అవును పెరుగు నెయ్యి ఇంకా బయట వాళ్ళకి అమ్మం కదా.
ఆహా మీరే ఇగ తింటరు, మీరే తాగుతరు అవి. డైలీ మీకే ఐతై అనుకుంట
మంచిగా మడానా ఆ ఫ్రెష్గా తీస్తరు పాలు.
ఉమ్ మీకచ్చా తీయడం పాలు?
ఏ లేదు లేదు నేను అట్ అట్లాంటివి చేయ్యను అమ్మో నాకు భయం అవుతుది ఒకసారి అది తన్నింది మా తమ్ముడిని
అదే థ్యాంక్
దానికి ఎట్లా అంటే మంచిగా బుజ్జగించి పాలు తీయాలి లేకపోతే మా తమ్ము నున్ని వెనకకాల నుండి తంతే ఆయన ఎక్కడనో గూడవతల పడ్డాడు
సయ్య అవునా మీర ఎప్పుడు ట్రై చేయలేదా
అమ్మ నేను అప్పుడు చూసాంకద నాకు మస్తు భయం అయింది ఇంకా అప్పటి నుండి అసలు ట్రైయ చేయ్యలే ఇ మా డాడీ తీస్తాడు మా తమ్ముడుయితే ఇప్పుడు వరకు దంజూరికే పోలే
ఉమ్ మా అమ్మ ఇంటికాడ ఉంటే ఏస్టోలు ఇప్పుడు మా ఇంట్లో లేవ్వు, మేము ఇప్పుడు సిటీలో ఉంటాం. మామమ్మ నానమ్మ దొర్కవన్ ఐ నేనేది ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం నాకు కూడా ఇంట్లో పండించడం కానీ ఇక్కడ ప్లేస్ ఉండదు అన్నిీ ఇట్లా దగ్గర దగ్గర ఇల్లు కా అపార్ట్మెంట్స్ అన్నిీ ఉంటాయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇంక మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అ అ మాకు ఎప్పుడు చెప్పు మా ఎప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఇష్టం ఉ నాక అట్లా కొన్ని చూస్తే బాగానిపిస్తుంది మార్నింగ్ లేవడంతోనే సో కొన్ని ఫ్లోవర్స్ పెట్ట్టా లక్షో చెట్లు ఉంటాయి కదా ఆహా వెజిటేబిల్స్ చెయడి
ఉంటుకుంటే అ టైమ్ ఇది మీకు అవుతుంది కదా ఒక రెండు మూడు
ఆ అలా ఇష్టం ని ఏ ప్లేస్లు ఉండవు ఇక్కడ ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి మళ్ళీ ట్రాఫిక్ ఫుల్ ఉంటది పోవడం రావడం చాలా కష్టం అంతంతాఫ్ అ అవును ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండదు మొత్తం పొల్యూషన్ ఎయిరే ఉంటది ఇక్కడంతా మీకు మంచిగా అక్కడ చల్లగా ఫ్రెష్ ఎయిర్ ఉంటది మంచిగా ఆక్సిజన్ మీకు
అవునండి ఇంకా ఇక్కడ పేరు అంటే మంచిగా ఆప్యాయతల తోటి పలుచుకుంటారు బాబాయ్ పిన్ని మా అమయ్య అని అక్కడ సలు ఉండనే ఉండవు
దల్చేారే ఎవరి ఇంట్లో వాళ్ళే ఇక బయటికి వెళ్ళేది ఉండదు మాట్లాడేది ఉండది ఏమిండదు
ఎవరికి వారే యమునా తీరు
ఆ అవును ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు తింటారు పడుకుంటారు అంతే
అంటే అక్కడ బిజీ లైఫ్ బిజీ లైఫ్ ఉంటదా
బిజీ లైఫ్ పొద్దున్న వేస్తారు ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటారు టిఫిన్ టిఫిన్ లో వంటలు కూడా వండరు అన్ని ఆర్డర్లు పెట్టుకుంటారు ఆఫీస్ పోవడం ఆ ట్రాఫిక్ లో ఇరుకోపోవడం మళ్ళీ రావడం అలసిిపోయి అనడం ఆర్డర్ పెట్టుకోవడం తినడం
మరి పిల్లలు ఎట్లా అండి పిల్లలు వాళ్ళకి మంచి బయట ఆడుగుతేనే కదా బాగుంటది
వాళ్ళు కూడా ఇక మొబైల్ ల్యాప్టాప్ టీవీలునే దానికే అడిక్ట్ అయిపోతారు మాకు కూడా అంత పట్టి నచుకునే అంత టైం ఉండదుో మేము టైర్డ్ అయిపోతాం ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళు స్కూల్కి పోయేస్తారు అంతే
ఆహా అయితే అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా ఉంటది కదా
సమ్మర్ హాలిడేస్ వస్తే పోతాం ఇక అప్పుడు
అవును
అ
అది కూడా కరెక్ట్ ఏ. అట్ల వచ్చినప్పుడు అయితే బావుంటది. అప్పుడు వాళ్ళ కి తెలుస్తది చిన్న అంటే ఇపు గోళీలు గాని, అప్పట్లో ఆటలు ఆడుకునే వాళ్ళం కదా.
ఆ అవును క్యారం బోర్డ్లు, గోలీలు, చిటీలు
చెట్టు కింద కుసోని అష్టచమ్మ, పిల్లలకు ఇవన్నీ అస్ అసలు ఏంటో కూడా తెలియదుండి నెక్స్ట్ డేస్ లో
హలో
అదే నెక్స్ట్ రా రాబోయే రోజులలో మై తదంటే ఇవి కూడా బుక్ లో ఇస్తారేమో ఇంక
ఆ అవును మనం ఆడుకున్న ఆటలు విలకు తెలియవు మీకు సంత జరుగుతుదా?
సంత అవునండి. శనివారం శనివారం మాక్
ఒకటేసారి ఓయి తెచ్చుకుంటరా, వారం రోజులక్ సరిపడా?
ఆ వారం రోజులకంటే, కూరగాయలు పాలు ఇగ మాకుంటయి కానీ పిల్లలకు ఏమన్నా తినే య తిను బండారలు. ఇంకా వాళ్ళకెమన్న కావాలంటే గిట్ట ఇగ బట్టలు కానీ ఇగ కొనుక్కుంటాం ఇగ
ఆహా
పిల్లల బర్డేస్ అట్ల వస్తే గిట్ట ముందు అచ్చె శనివారమే పోయి కొనుక్కోవాలి
నీకు రేకుల ఇల్లు ఉ టె
రేకులు కాదండి, అవి ఉంటాయి కదా.
పెంకుటిళ ఇప్పుడు కాలంలో ఉన్నాయి ఇంకా, అందరు కట్టుకుంటున్నా స్లాప్లు.
ఆ స్లాప్లు కట్టుకున్నరు కానీ అంతా ఇంకా మాది బాగా పల్లెటూరు ఎక్కువ ఏం లేవు ఇటువైప్ పు పెంకుటిల్లులే ఉన్నయి
అవునా
మాది కూడ పెంకుటిల్లు. కానీ ఇప్పుడు ఈ ఉగాది తరువాత, ఇల్లు మార్చాలి ఇంక.
ఉహూ కరెంటు పోతే మంచిగా అనిపిస్తది కదా అట్లా ఉంటే
పిస్తది. కానీ, ఏంటంటే ఒక్కొక్కసారి దోమలు వస్తాయి ఇటువైప్ ఇంగ్ కా అంటే పొలాలు పెరడు దగ్గర ఉంటది కదా, అక్కడ నుండి దోమలు
వ్యవసాయం చేస్తరా మీరు?
ఆ పండిస్తాము వరి. ఇప్పుడు సీజనల్ ఫు సీజనల్ గా వచ్చేవి ఇప్పుడు మొక్కజోన్న కదా మొక్కజొన్న కూడా ఇప్పుడు వేసాము. మొక్కజొన్న కూడ పండా వస్తది.
వరి పంట ఇప్పుడు వర్షాలు వస్తున్నయి ఎండాకాలంలో
ఈ ఎండాకాలంలో వర్షాలు, ఈ అకాల వర్షాల కారణంగా మొక్కజొన్నది అన్ త కంకి పూత మొత్తం పోయింది.
అవునండి. చాలా నష్టం వచ్చింది చాలా మందికి.
అవును అసలు ఈ టైమ్ లో వర్షాలు రావడం ఏంటో నాకు అర్థం కావ్
కోతులు వస్తయా మీ సైడ్?
కోతులు మొత్తం ఇటే వస్తయ్.
మా సైడ్ కూడా వస్తాయి బాగా కష్టం వాటితోటి
ఆ కోతులు వస్తా ఉంటయి. అంటే మొన్ననే మొక్కజొన్నవి ఇగ తీసేద్దాము అమ్మే టైము పంట చేతికోచ్చే టైం కి ఇక కోతులు వచ్చి సగం ఖరాబ్ చేసినాయి ఇంకా దాని తోడు వర్షాలు వచ్చినాయి ఆ కాల వర్షాలు
లేదా మరి
లాభం వస్తంది అనుకున్నాం గానీ ఇంకా ఇప్పుడు అమ్మేది ఉంది అమ్మినంకా చూడాలిగా ఉమ్మ్ కానీ ఏమవుతుందో అండి ఈ రైతన్న అంటేనే ఇంకా బా ఎప్పుడు ఆయన మా డేస్ ఎట్లా ఉంటాయో తెలవది
జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ ఈ వర్షాల వల్ల కష్టమైపోతుంది అ
అవునవును అది కూడా కరెక్టే మీకు ఆ
ఇల్లు కురుస్తుందాని కూర్
కురుస్తది కానీ దీని పెంకుటిల్లు మీద కూడా కవర్ కప్పుకున్నాం
కట్టుకుంటేనే బెటర్ అక్క కవర్లు కూడా కోతులన్నీ చింపేస్తే మళ్లీ కొనాల్సి వస్తది
అవుడవుడు ఉగాది తర్వాత ఇప్పుడు రేకుఇలు కట్టుకోమంటారా లే
మళ్ళీ మళ్ళీ కట్టుకోం కదండి సో స్లాప్ వేస్తేనే మంచిది
అవును ఇల్లు ఇగా ఒకసారే పిచ్చుక గూడు కట్టుకున్నట్టు మనిషికి ఇల్లు ఒకటే సారి ఉంటది కట్టేది ఏదో ఇగా మంచిగానే కడితే బాగుంటది
మారే కట్టేదేదో మళ్ళీ మళ్ళీ కట్టం కాబట్టి మళ్ళీ దియలేము మళ్ళీ తర్వాత బాధపడతాం మరేమో మంచిదే కట్టుకుంటే అయిపోయేది మళ్ళీ దాన్ని తీయాలేక కొత్తది కట్టలేమో కానీ బాధపడాల్సి వస్తది
అవును ఏం గురువకుండా ఏం లేకుండా మంచి స్లాబ్ వేసి కానీ ఇ కొన్ని పైసలు కావాలి ఈ మొక్కజొన్నవి వసునక దాన్ని బట్టి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము కానీ ఇప్పుడు పట్టణాల్లో ఫ్రెష్ ఎయిర్ అనేది దే ఉండదనుకుంటా
ఇక్కడ మొత్తం పొల్యూషన్ ఏరియా
అవునా కికి కు
ఉండవు ఏముండవు పిట్టలయి సౌండ్లు ఉండవు లేచినంక మొత్తం ట్రాఫిక్ సౌండ్డే మొత్తం వెహికల్స్ సౌండ్ ఉంటుంది
అవునండి ఇప్పుడు ఈ సమ్మర్ లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మీరు ఎంజాయ్ చేయ్యడి
ఓకే అండి
సరే అండి మరి ఉంటాను
మ్మ్ ఓకే అండి బాయ్
ఆ బాయ్